హలో
నమస్తే
నమస్తే అండి వినిపిస్తుందా అండి మీకు వినిపిస్తుందా అండి నమస్తే అడి
ఎలా ఉన్నారు
మేము బాగున్నామండి మీరు బాగున్నారా
బాగున్నామండి
తిన్నారా అండీ
తిన్నామండి మీరు అండి
ఆ తిన్నామండి
అ
నేను మీతో ట్రిప్స్ గురించి మాట్లాడాలి అనుకుంటును అంటున్నా అండి
చెప్పండి మీరు ఎక్కడికి ట్రిప్స్ అంటే మీకు ఇష్టమా
అవునండి ఎవరికి ఇష్టం ఉండదండి వెకేషన్స్ వెళ్లాలంటే
కొంతమంది ఉంటారు కదా జర్నీస్ అంటే చాలా
హలో హలో ఈవాయిస్ బ్రేక్ అవుతు
ఆ ఇప్పుడుండి
ఆ చెప్పండి
చెప్పండి మీరు ఈ రీసెంట్ గా ఎక్కడికైనా వెళ్ళారా
రీసెంట్గా అంటే నేను హైదరాబాద్ వెళ్ళానుండి
హ
మీరండి
నేను రీసెంట్గా తమిల్ ఎల్లి తమిళనాడు వెళ్ళానండి
తమిళనాడులో ఎక్కడికి వెళ్ళారండి
ఆ లైక్ తిరువణమల పాండిచ్చేరి అలా
ఓకే దగ్గరేనా అండి ఎవ రెండు మీకు
దగ్గరంటే కొంచెం దూరమే అండి సెవెన్ అవర్స్ జర్నీ
చూడండి అంటే బస్ లో వెళ్లారా ట్రైన్ లో వెళ్ళారా
బస్ లో అండి మీరు అండి
మేము ట్రైన్ సే అండి
ఆ
అవు అంటే మీరు ఎలా అన్ ట్రిప్స్ ఈ ఫ్రెండ్స్ వెళ్తారా ఫ్యామిలీతో వెళ్తారా ఎలా వెళ్తారండి
ఆ
ఫ్రెండ్స్ తో వస్తారా ఫ్యామిలీ వెళ్తారా
మోస్ట్లీ నేను ఫ్రెండ్స్ తోనే వెళ్తానండి ఫ్యామిలీ వాళ్ళు ఎక్కడికి రారు మోస్ట్లీ వెళ్తే ఎక్కడికైనా తిరుమల అలా ఎల్తా ఫ్యామిలీతో అంతే అండి
డివోషన్సా ఫ్యామిలీతోని డివోసనల్ ట్రిప్స్ ఒకటి వెళ్తారండి ఫ్యామిలీతో
ఇంక వాళ్ళు అక్కడికె వస్తారండి
అంతేలేండి
మ్ మీరు వెళ్తుంటారా మీ ఫ్యామిలీతో
ఫ్యామిలీతో మేము కూడా తక్కువే అండి మేము డివేషనల్ ట్రిప్స్ వెళ్తాం ఫ్యామిలి ఫ్రెండ్స్ తో వెళ్తుంటామండి అలా అలా
ఉండవండి
నా రీసెంట్గా మీ ట్రిప్ మీకు వెళ్ళిన ఆ ట్రిప్ ఎక్స్పీరియన్స్ చెప్తారా షేర్ చేసుకుంటారండి నాతో
తిరువన్నమలా వెళ్ళాము అక్కడ మనం ఒక టూ కిలోమీటర్స్ నడిస్తేనే మనకి ఎంత అలసట వస్తుందండి అలాంటి ది పద్నాలుగు కిలోమీటర్లు నడిచామంటే ఆ భగవంతుడి దయ మన మీ ఉంటుందని నేనయితే గట్టిగా నమ్ముతాను
దేనికి పద్నాలుగు కిలోమీటర్లు నడుస్
గిరి ప్రదక్షణ అండి గిరి ప్రదక్షణ చేస్తాం కదా
అంటే ఓకే కొండ చుట్టు తిరుగుతారా అండి ఎలా
తర్వాత అక్కడ రమణ మహర్షి ఆశ్రమం అని ఒకటి ఉంటదండీ అక్కడికి వెళ్తే అన్ని గోపురాలు మన ఒక వ్యూ లాగా కనిపిస్తందండి ఒకే పాయింట్ లోని కష్టం అండి
ఎందుకండి
ప్చ్ లైక్ ఒక రాళ్ళ పైననే ఒక టూ కిలోమీటర్స్ అంతా ఉంటది బట్ మనకు ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉన్నట్టు ఆ ఫీక్ వర్క్ చేస్తందండి
ఓకే అంటే అంటే కొండ ఎక్కాలా అండి దానికి
అవునండి
సరే అండి
ఉ దాని పైన ఇంకా కొంచెం ఎక్కితే రమణ మహర్షి స్కంద మహర్షి ఆశ్రమం అని ఒకటి వస్తదండి అక్కడ కూర్చొని మెడి టేషన్ చేసుకుంటే ఉంటదండి ఎంత ప్రశాంతంగా ఉంటదంటే అంత ప్రశాంతత ఎక్కడా కూడా దొరకదండి
అ అండి
అలా ఉంటదండి దాని తర్వాత దర్శనం అయింది బాగా దాని తర్వాత పాండిచ్చేరి వెళ్ళాము అక్కడ రా ఆ అండి
మీరు గిరుప్రదక్షణ చెప్పి ఏవో లింగాలు వస్తాయట కదండి
ఆ ఏ అష్టలింగాలు వస్తాయండి ఇంద్రలింగమా వాయులింగం పేర్లు అంత క్లారిటీగా తెలియదు కానీ మీకేమైనా తెలిసింటే షేర్ చేసుకోండి
అంటే నాకు తెలియదు టే సూర్యలింగం ఇందలింగం వయులింగం తర్వాత ఆ నాకే నాకే అంతే పెద్ద తెలియదండి బట్ కానీ అది ఏదో స్టోరీ స్టోరీ అయినో అంటే అక్కడ ఒక స్టోరీ తెలుసు అండి కొద్దిగా నాకు దాని గురించి
చెప్తారా మాతో షేర్ చేసుకుగలరా
అంటే అప్పుడెప్పుడు శివుడి అలా అంటే కొండలాగా అక్కడ ఉన్న న్నాడంట అండి ఒక లింగం లాగా బట్ కానీ అప్పట్లో లైక్ ఫైర్ లా ఫైర్ అంటే ఫైర్ లాగా ఉండేంటండి కానీ అంటే అంటే మనకి వాళు ఉన్నాయి కదండి ఈ ఇగాలు ఉన్న కొద్ద్దీ మనిషి యొక్క తేజస్ తగ్గిపోవడం వల్ల అంటే ఆ ఫైర్ ని అంత తేజస్సు మనం చూడలేమని చెప్పేసి ఇప్పడికి అలా కుండలాగా అయిపోయిందని అంటారండి
ఓకే అండి
అంటే అలాగే ఫై అలాగే ఉంటే మ మనం అసలు దాన్ని చూసి మనుషులు ఎవరు ఉండలేరట అందులో ఇప్పుడు అలా అయిందని అంటారండి అప్పుడు మిగిలిన అట్లా దేవతలు అంటే ఇంద్రలింగం అంటే ఇంద్రుడు వాళ్ళందరుూ వచ్చి ఆ అక్కడ ప్రదర్శిస్తారండి కొండ చుట్టూ అని చెప్తారండి
హ్మ్మ్
అంతే అండి
ఆ
నెక్స్ట్ ఏదండి చె చెస్తున్నారు మీరు
లే దాని తర్వాత పాండిచ్చేరి
ఆ అండి
పాండిచ్చేరిలో ఒక వినాయక టెంపుల్ ఉందండి చాలా బాగుంది
ఆ అండి అక్కడ కల్చర్ ఎలా ఉంటదండి
హు
అక్కడ కల్చర్ ఎలా ఉంటదండి
దాని తర్వాత హలో
ఆ చెప్పండి వినిపిస్తుంది
ఆ దాని తర్వాత ఇక్కడండి పాండి చెల్ రగ్విీచ్ వెళ్ళాం ఆ అక్కడ సన్ రైజ్ వ్యూ బాగుంటదండి
ఆ అండి ఇంకా ఏమేమి ఎక్స్ప్లోర్ చేసారండి అక్కడ పాండిచ్చేరిలో ఇంకా ఏ మి ఎక్స్ప్లోర్ చేశారండి పాండిచ్చేరిలో
ఆ ఇంకా మా్యాంగ్రూవ్స్ మా్యాంగ్రూ్ ఫారెస్ట్
ఫారెస్ట్ అండి
మాంగ్రూవ్స్ అన్ని ఉంటాయి కదా
అంటే మ్యాంగడోస్ అంటే ఏందండి
గీ వాటర్ లో
అ
ఆ వేర్లు అనేటివి బయటికి కనిపిస్తా యి నాకు అంత ఐడియా లేదండి
కే అండి తెలిదుండి తెలియకనా కదా మిమ్మల్ని అడిగింది
హ
నెక్స్ట్ ఇప్పుడు ఫ్యూచర్ లో ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నండి నెక్స్ట్
మేము మా బ్రదర్ తో కలిసి గోకర్ణ ప్లాన్ చెయ్యాలి అనుకున్న ప్రెజెంట్ క అయితే నెక్స్ట్ మంత్ లో తిరుమల
అవునండి ఎలా వెళ్తారండి తిరుమలగాం బై వాక్ వెళ్తారలా అం బస్సులో వెల్పోతు
మోస్ట్లీ బై వాక్ వెళ్తామ అండి ఈసారి మా గ్రాండ్ పేరెంట్స్ వస్త స్తున్నారు చూడాలి వాళ్ళ సిచ్యువేషన్ చూసి
ఓకే ఓకే
ఇంకా అంటే మీరు ఎక్కడికన్నా అక్కడికి ట్రిప్స్ క వెళ్ళినప్పుడు అంటే అక్కడ అక్కడి ఫుడ్స్ ఏమన్నా లే నల్ ఫ అే కొన్ని ఆ ప్లేసెస్ కి స్పెసిఫిక్ ఇవన్నీ ఉంటాయి కదండి ఫేమస్ అలా
ఉ
అట్లా పాండీలోకి పాండకి వెళ్ళారు కదండి అప్పుడు అక్కడ మీకు ఏది ఫేమస్ అన్నారు ఏ తిన్నారని మీరు ఏమన్నా ట్రై చేశారా అలా
ఏమి
మీరు పాడికి వెళ్ళారు కదండి
అవునండి
అక్కడ ఏ ఫేమ ఏ ఫుడ్ ఫేమస్ మీరు ఏ
అంటే సీ ఫుడ్ అండి సీ ఫుడ్ కూడా అంత దొరకదు కాగానీ ఆ ఇవి బిర్యానీస్ ఎక్కువ ఉంటందండి సో మా దగ్గర ప్రసాదం ఉండింది కానీ మేం తినలేదండి వెజ్ లోనే మన సౌత్ ఇండియా తాళిని తిన్నామండి
ఓకే ఓకే అండి
హ
అక్కడ ఏమన్నా ఇంకా అంటే పా అందు అంటే వాటర్ స్పోర్ట్స్ ఉంటాయి కదండి స్కూబా డైవింగ్ ల అలా ఉంటాయి కదండి బోర్డ్స్ అట్లా ఏదన్నా అవ ఏం ట్రై చేయలేదండి
అదే అండి మ్యాంగ్రో ఫారెస్ట్ లేక్ బై బోటే అండి వెళ్ళేది
అంటే అడ్వెంచర్ గా ఏమి ఉండదండి జస్ట్ కూర్చొని వెళ్డం కాకుండా స్ప డంగ్ అట్లే ఏం లేవు అండి అక్కడ
లైక్ అడ్వెన్ంచరా
అవునండి
అడ్వెంచర్ అంట అ ఆ బోట్ లో వెళ్ళడం అండ్ ఆ ఒకక్క దగ్గర మా్యాంగ్రో ఫారెస్ట్ లో వెళ్ళినప్పుడు ఒకటి ప్లేస్ ఉంటదండి అక్కడ సీ అండ్ ఓషన్ రెండు కల్ రివర్ అండ్ ఓషన్ రెండు కలుస్తాయిడి అక్కడ మనకి ఆ డిఫరెన్స్ తెలుస్తుదండి అక్కడ గ్రీన్ ఉంటే అక్కడ బ్లూ కలర్ అలా డిఫరెన్స్ తెలుస్తుంది అండ్ ఆ ప్లేస్ లో డాల్ఫ్ ఫిన్స్ అన్ని వస్తుంటాయండి బట్ అది వస్తే
మీ చూసారాని హలో మీరు డాల్ఫిన్ని ని చూసారా అండి
చూసానండి ఆహా డాల్ఫిన్ చూడలేదండి జస్ట్ ఓ అది జస్ట్ కనిపిచింది అంతే అండి
అంటే కనిపించిందంటే మీరు చూసినట్టే కదండి ఆ దాన్ని
ఉం
హలో కనిపించిందంటే మీరు చూసినట్టే కదండి దాన్ని
చిందండి
ఓకే ఓకే అండి అంటే పూర్తి బయటికి రాలేదంటారా హలో
ఉం
బ అంటే మీరు ఆ చెప్పండి ట్రిప్స్ కి వెళ్ళినప్పుడు అంటే ఏవేం ప్యాక్ చేసుకుంటారుండి హెవీ లగేజ్ ప్యాక్ చేసు వెళ్తారా లేకంటే ఎలా అండి అక్కంటే ఎక్కువ
కాస్ట్యూమ్స్ ఎక్కువ పెట్టుకుంటానండి తెలియదు కదా మనకి ఏమొస్తదో ఏమో ఇప్పుడు ఎ ఎక్స్ట్రా ఉంటామో అట్లా సో కాస్ట్యూమ్స్ ఒకటి ఎక్స్ట్రా పెట్టుకుంటాం మిగతా నా ఏమేమి కావాలో అ పె పెట్టుకుంటానండి లైక్ సేఫ్టీ ఎక్కువ ఉండేటట్టు చూసుకుంటా
అంటే అక్కడికి వెళ్ళి అంటే లైక్ టూరిస్ట్ లాగా తిరుగుతారా లేకుంటే ప్లేసెస్ ని ఎక్స్ప్లోర్ చేస్తారండి మీరు అంటే ఇష్టం అంటే టూర్ అలా వ చెప్పండి
ఏనండి ఏమండి
అక్కడికి వెళ్ళి మీరు లైక్ టూరిస్ట్ లాగా ఆ మామూలుగా అంటే ఏ స్పెసిఫిక్ ప్లేసెస్ అనేది తరుగుతారా లేకుంటే ఎక్స్పో లాగా జస్ ఇష్టం వచ్చిన ప్లేస్ కెళ్ళి
ఇష్టం వచ్చిన ప్లేస్ కి వెళ్తానండి టూ టూరిస్ట్ లాగా అయితే వెళ్ళను టూరిస్ట్ ఆ రెండు చేస్తాము కాకపోతే ఇక్కడ ఇష్టం వస్తే అక్కడ ఎక్కువ టై టైం స్పెండ్ చేస్తాం నేను వెళ్ళింది రీసెంట్ గా అండి చాలా డేస్ అయింది నేను వెళ్ళి
స
సరే
సరే అండి మీ విలువైన అయిన సమయాన్నీ మాకు కేటా ఇచ్చినందుకు కు ధన్యవాదాలు అ